హలో హలో హాయ్ హాయ్ మేడం బాగున్నారా బాగున్నాను బాగున్నార మీరు
యా యా మేము బాగున్నాం మీరు ఉ ఏం చేస్తున్నారు ఇప్పుడే హెయిర్ కట్ అయితుంది షాప్ లో
ఓకే ఓకే అసలు మొన్న మీరు రాలేదు గానీ నా హెయిర్ కట్ ట్ రోజు నేను చాలా హ్యాపీగా ఫీలయ్య
మీ హెయిర్ కట్కా
అవును అసలు ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను మీరు లేరు నాకు ప్రత్యేక ఒక హెయిర్ చే చేసిన పెట్టుకున్నానండి ఆ రోజు
అవునా ఎవరండి హెయిర్ స్టైలిస్టు
ఆ అతను కొత్త అమ్మాయి ఆ ఈ నాకు పేరు కృష్ణవేణి ఐ థింక్ చైనా తేజ తేజానా తే ఆ అంటే నాకు అంతటి ఇద్దరు ముగ్గురు ఉన్నారులే
ఆ ఇద్దరు ముగుర్లు రావు
ఉ ఆ రోజు అసలు హెయిర్ కట్ చేస్తుంటే ఎంత ఆనందమో పిల్లలు పా బాబేమో అవతలకి వెళ్ళాడు పాప కూడా ఇప్పుడు వాడుతో పటు వెళ్ళింది ఉ ఏం చేస్తున్నారు పాప ఏం చేస్తుంది ఐరా పాప
పాపని ఒక ఆవిడ పట్టుకొని పాలు తాపిస్తుందండి ఆ బాడీ మసాజ్ చేసినావిడే పాలు తాపిస్తుంది ఉంది ఉంది అవైలబుల్ ఉంది బాడీ మసాజ్ అది ఓన్లీ ఇంపో
అదే అదేఓకేకే సో అవైలబుల్ ఉందా అవై లబ్ ఉల్ల లేదు కదా అని నేన్ డౌట్ ఉండే అట్లా గైన ఓకే ఓకే థ్యాంక్ థ్యాంక్ యూ అండి ఏంటో అసలు ఎట్లా అండి అది ఎ ఎన్ని మి నిట్స్ చేస్తారు
ఆ అది మనిషిని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి గంట చేస్తారండి
అంటే చేసే వాళ్ళకి ఉండాల ఇంట్రెస్ట్ చేయించుకునే వాళ్ళకి అంటారా
రోజనా చేయించు కుంటారు చేసే వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి ఉంటది
ఓకే ఓ కే అదే తెలుసుకుందామని ఇట్లా అవైలబులా లేదా అని
తీసుకోవాల లేకపోతే
ఉమ్ హు ఎప్పటినుంచి అవైలబులో ఉందండి కాదండి బాడీ మసాజ్ ఎప్పుట్
బాడీ మసాజ్ ఆ ఇవాలే స్టార్ట్ చేసారు ఫస్ట్ కస్టమర్ మా పాపే
ఆ హ యా హ హా హా అది అవైలబుల్లో ఉ అల్లి డమ్మీ
హా ఉంది ఉంది మీ పాపని తీసుకురండి మీ పాప కూడా చెత్తారు ఓకే బేబీ కట్టా స్టెప్ కట్ట అండి విశేష మీదైన
ఏమంటారండి అది బటర్ ఫ్లై కటింగ్ ఉంటది కదా
టింగే
దాన్ని ఏమంటారండి ఫ్రెంచ్ కట్ అన్టార ఎట్లా ఆ యా యా ఫెదర్ కట్ ఫెదర్ కట్ కావాలన్ ఫెదర్ కట్ కావాలి మా అమ్మాయికి
ఓకే ఇంక చెప్
లంచ్ కెళ్ళోచరా ఆ తిన్నామండి తిన్నారా మీరు
ఆ ఆ సోని ఆ ఇంకా లేదు లేదు ఇప్పుడే షాప్ లో తినిపించారు ఫ్రెండ్స్
ఆహా హా ఓకే ఓకే సచ్ ఐ గుడ్ ఫ్రెండ్స్ సండే
యా యా గుడ్ ఫ్రెండ్స్
యా నిన్న నేనే ఊరి కి వెళ్ళానండి
అవ్
అసలు నిన్న ఊరికి వెళ్ళాను
లేజీ బ దేనికండి
బండి మీద వెళ్ తుంటేనండి ఎంత అనుభూతి ఉందంటే అసలు నాకు చాలా మంచిగా అనిపించి జమ్మి
యూ ఆ ఓకే
బ
చెప్పాలండి ఏ ముండారు తు
నేను చేపల కూర చేశానండి
య్యో వచ్చారండి మీ హస్బెండ్ యూ
లేదండి ఈ రోజు రా రంటా అండి నేను రేపు యాక్చువల్లీ ఒకవేళ వెళ్తే ఊరు వెళ్లాల్సి వస్తుంది
ఆహా ఫ్రిజ్లో పెట్టేసేయండి ఏం కరాబ్ అవ్వదు
ఆ అతను తినరండి తను నాన్ వెజ్ తినరు తనకు అలవాటు లేదు యూ కేవలం నా కోసమే పంపించారు ఆ ఇంకా అండి చెప్పాలి మేడమ్ అమ్మమ్మ గారికి ఒక్కరే పని ఉంది ప్రార్థన చేసుకున్ ఉన్నారు
యూ జేజి గారు
జేజి బజ్జు కున్నారు
చెప్పాలి మీరే మాకు ఆ ఏసీ వేసుకున్నాం బయట ఎండ దంచు కొడుతుంది
ఎండ మళ్లీ గ్లాస్ మీకు ఎదురు ఎండ కదా చాలా ఎండ వేడిగా ఉంటుంది
తీసుకని కూర్చున్నామండి
ముందు గ్రీన్ కలర్ నెట్ అన్నా కట్టుకోవాల్సిందిరా
అ ఆద గ్రీన్ కలర్ వై ఓకే ఓకే దా క్లాత్ క్లాత్ గ్రీన్ క్లాత్ టైప్ మరి ఇక పూల మీద నీళ్ళు చల్లినట్టు దాని మీద చల్లాలంటే ఇక మరి ఎవరిక్కలు
అవసరం లేదు అవసరం లేదుట్టి గ్రీ నట్టు కట్టుకుంటే చాలు షాప్ మందము కట్టుకుంటే మీకు ఎండ తీవ్రత తగ్గుద్ది అగడు లోపలికి రాదు ఎందుకంటే అంత భూమి వేడెక్కదు అదిన్న ప్లేస్లో
ఓ ఓకే అయి ముచ్చటమా ఓనర్ గారికి చెప్ప చెను పాలో అప్ చెప్ప
ఉమ్ చెయండి ఎందుకంటే అంత హీట్ ఉండదన్నమాట మీకు
వాగే వాగ ఇంకాండి మీ ఇంట్లో బాగా ఎండగా ఉందా
పర్లేదండి మేము పైన రీసెంట్ కదా
ఏమేసారు మీరే వేసారు కదా నాకు తెలిదండి మీరు పెయాంటని పెట్టుకోరా అని
ఎందుకడి డబుల్ త అకే నీ చేతిలో వచ్చిన పని ఎప్పుడైనా కష్టపడి చేసుకుంటే ప్రాబ్లం ఉండదండి మనకి రాని పనుల అంటే చేయలేము కదా ఆ ఇప్పుడు కష్టపడి మనం మాట్లాడేది కూడా దానికి కోసమే
అవుద్దండి ఇంకా ల లక్కి
రాసర స్నే డ్డు ఎట్లు మూడయిపోయినాయి మూడు మూడు ఇంకేదిఒకే ఒకేషనల్ ఒ ఏదోన
ఎన్విరాన్మెట్ తీసేసినట్టున్నారు హు చేయని చేయని ఇంకా
చెప్పాలి మమ్మీ అయితే ఎంతసేపు మాట్లాడిన టెన్ మినిట్స్ కాట్ లే మామూలుగా మనం వేరే ఫోన్ అయితేనేమో టక్క టక్క్క అయితది
ఇంకొంచం కన్ ట్రోల్లో ఉండాలండి
ఆహ
తప్పదండి డుడ్డు బనే ఉండు అలత్త దగ్గర ఉండు బాగా లేలే నాయన్న తీసుకపోతే నేనే తీసుకుపోవాలి ఎవ్వరి మాట్
అయ్య
దండాగా నేను ఒక్కసారి గట్లా కూర్చొని తీసుకొచ్చిన తెల్లారీ మేకప్ ఉందని చెప్పేసి సాగర్కి వెళ్ళిన మళ్ళ మేకప్ ఉందని హైదరాబాద్ పోయినా మళ్ళ మేకప్ ఉందని దాచేపల్లి పోయినా ఇగలైపోయింది హ ఇప్పుడే ఓనర్ గారు వచ్చారండి
ఓకే ఓ
ఓనర్ గారు లడ్డు తింటున్నారా హు చెప్పండి ఇంకా అక్క అక్క ఆయనకి ఇక్కడ పక్కన అప్పాలు కొనుకొచ్చింది మ్ లడ్లు బాగున్నాయి హుమ్ ఇంకా మీరే చెప్పాలీ
ఏం ఉంద్ మ్మా అంతా మామూలే మమ్మీకి ఫోన్ చేయలేవ్ ఎవరు ఎందుకో
ఏమో మరి చూడాలి ఆమె ఫోన్ చూస్తే తెలుస్తది అమేది అప్డేట్ ఒకసారి ఫోన్ వచ్చి ఇస్తే చూసి
డేట్ చేసిస్తే ఆమెది ఆమె చుస్
హు అల ఏమో తెలీదు ఒక్క పర్సన్ కి ఫోర్ టైమ్స్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు
అదేలే ఒక్క పర్సన్ కి ఫోర్ టైమ్స్ చెస్ చేసుకోవచ్చులే గానీ మామలుగా మనం ఎక్కువ ఆ
షమికో నాలుగు సార్లు ఆ ఆవ్ షిట్ డామిడ్ వై యూ డిస్కసింగ్ ఇన్ థిస్ రే ఉ చెప్పండి ఇంకో ఫోన్ ఉందన్నావు గా ఈ ఆ ఉమ్ వర్క్ టిస్ వర్క్ హోమ్ ఇస్ హోమ్ హ్మ్ హకే ఇంకా అమ్మయ్య ఆ పెద్ద ఊర రాట్లేడు ఆయన సెలవులు వచ్చినా కూడా ఊరికి రాను అంటుండు అప్పులు ఎక్కువైనాయి ఊర్ల తాగుడు బంజేషిండు కాబట్టే మాకు పోన్ల అత్త లేవు
అంతేనా బానే ఉందిగా బంజేశిండు అంటే సర్లే ఎట్లో ఒక అట్లా మొత్తానికి అయితే బంజేసిండు కొన్ని రోజులన్నా బంజేస్తే గ్యాప్ ఎక్
అదే అదే ఏమో చూడాలి చూద్దాం తెలుస్తాది గా ఓకే అండి వి విల్ డిస్కస్ ఇట్ లేటర్
అరే కంటిన్యూ కంటిన్యూ చేయొచ్చా
నో ఇట్స్ ఓకే ఏం కాదు వస్తున్నా వస్తున్నా ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇలోగ ఎవరికన్నా చేస్తే చేయరాదు
ఓకే బాయ్
అయి